హలో హలో హాయి
హాయ్ బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
మేం బాగున్నాం మీ ఇంట్లో వాళ్ళందర్ బాగున్నారా
ఆ అందరూ బాగున్నారండీ
హు తిన్నారా ఆఫ్టర్నూన్
తిన్నాం అండి
ఏం చేస్తున్నారు వర్క్ కంప్లీట్ అయిందా
అర్థం కాలేదు
వర్క్ కంప్లీట్ అవుందా
కంప్లీట్ అయిపోయిందండి
లంచ్ ఏం చేసారంండి
మా చట్నీ
అవునందడి బాకే ఏం చేస్తున్నారు పిల్లలు
బాబు పడుకున్నాడు ను బట్ క చేస్త పో ఇప్పుడు
అవున్ లేమి నైట్ కి డిన్నర్ ప్లాన్ ఏమి
అంటే చూడాలండి ఇంకా
ఆ
మీరు ప్లాన్ చేసుకున్నారా డిన్నర్
మేం చపాతి అండి నైట్ కర్రీ విత్ ఆనియన్స్ ఫ్రై
ఓకే
మ్మ్ ఉగాది ఎలా చేసుకుంటారండి మీరు ఉగాది ఎలా చేసుకుంటారు
ఇంకా అది మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం ఫస్ట్
మ్మ్
నార్మల్ గా ఇంకా పొద్దున్నే లేేసి స్నానాలు అవన్నీ ఇల్లు మొత్తం కంప్లీట్ చేసుకుని స్నానాలు అయిపోయిన తర్వాత మ్మ్ దేవుడు ఫోటోలు ఉంటాయి కదా అవన్నీ మొత్తం క్లీన్ చేసేస్తాము క్లీన్ చేసేస్ అంతే పెట్టుకుని తర్వాత మొత్తం పూజ అంతా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుయింటాం కదా తర్వాత ఇవి మా సైడ్ మామిడి తోరణాలు ప్లస్ వేపాకు ంది కదా అవన్నీ ఇంట్లో కడుత తరు
మ్మ్
ఇంకా ఏదైనా పంటలు పండించిింటే ఇంట్లో ఆ పంటలు వి చెని కాయ కాని ఎగ్జాంపుల్ అవి అవి కూడా కడతారు ఇంట్లో మ్మ్ ఎందుకు ఎందు
సాధన చేసుకు
ఇంట్లో పక్షులు పిచ్చుకలు వస్తుంటాయి కదా
హు
అవి తింటే కొంచెం మంచిది కదా అనేసి కడుతూ ఉంటారు ఇంట్లో
ఆన్లైన్
అట్టచూ రాగులు ఏ గోధుమలు
జొన్నలు మా సైడు మా సైడు జనాలు మామూలుగా ఆ ఇంటి బయట కడిడార్స్ అట్లవు ఓపెన్ ప్లేస్ లో ఉంటే కడ్డీలు కడతారండి
మ్మ్ ఇంట్లో కడతారు హు మీరు మామిడి ఉంటాయి
మేము మామిడి తోరణాలు మళ్ళా తర్వాత పండుగ రోజు పంచామృతం వేప పూతతో అలా చే మేం చేసుకుందామండి మీరు
మేం కూడా చేస్తాంమండి
హు వేపపూత, మామిడికాయలు, బెల్లం కొంచెం, మిరియాలు
హు
వేసుకొని చేసుకుంటా అండి మేము చేసి ఇంట్లో ప్రసాదం పెట్టి ఆ తర్వాత అందరికి పంచుతాం
పచ్చడి తింటారా లేదంటే మిగతా ఏమైనా తిన్న తర్వాత తింటారా
లే లేదు ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోతనే దేవుని దగ్గర ప్రసాదం పెట్టి అది తర్వాత పేప పూత తింటామడి
మీము కూడా అండి సరేనండి వేప పువ్వు అంత పూజ వేప పూత తింటాం అప్పుడు మనకి ఏ రుచి ఫస్ట్ కలుగుతుందో అదంతా ఎగ్జాంపుల్ తీపి అట్లా తగిలితే ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటుందని అట్లే నమ్ముతారు పెసలు ఏ
అలాలేండి ఇట్సైడ్ కూడా అంతేండి
ఆ
మ్మ్ ఫెస్వల్ షాపింగ్సయినాయ
ఏంటండి
ఫెస్టివల్ షాపింగ్స్ ఇంకా కాలేదా మీకు
వినిపిస్తలేదు సరిగ్గా ఇంకా లేదండి అండి
అవున ఈ సమ్మర్ సీజన్ లో ఏ క్లాత్ ఎక్కువ వేసుకుంటారు మీరు
ఇప్పుడు కా కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా మండి
హుమ్ మేము కూడా అట్లనే కాటన్ ఎక్కువ
దానికి కాటన్ లోనే చూడాలి మరి
మ్మ్
ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా
మ్మ్
మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి
భారీగా అండి మీకు ఎలా ఉన్నాయో మాకని ఇంకా ఎక్కువ ఉంటాయి మాకు భారీగా ఏమంటే పల్లెటూరే కొంచెం వాతావరణం బానే ఉంటది చెట్ల కింద అందుకు మీక ఎలాగుందండి
ఇక్కడ చాలా వేడిగా ఉందండి ప్రస్తుతానికి
మ్మ్ కొంచెం ఎట్లైన బెటర్లేండి కూల్గా ఉంటది మీకు
వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా చాలా వేడిగానే ముందుకుస్తుంది లేదండి పడుకున్నాడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా మ్మ్ హ్మ్ నెక్స్ట్ ఇయర్ నుంచి పంపించండి
అవునులేండి ఇంకేంటండి మీరే చెప్పండి
ఇకేముందండి ఇంట్లో అందరు బాన్నారా
అందరూ బాగున్నారండి మీ ఇంట్లో
మాయింట్ అన్న వర్క్ కెల్లల ఆ అ వరిరు
హ
మ మమ్ హస్బెండ్ పొద్ని పటి
చెప్పండి
మీ హస్బెండ్ వర్కింగ్ టైమ్స్ ఎప్పుడు
మార్నింగ్ నైన్ టూ ఈవినింగ్ ఫోత్ థటీ
అ పాపలను మీరు ఒక్కరే చూసుకుంటారా
అవునండి పాప స్కూల్ కి వెళ్తాది
ఉ
టె ఆర్ ఎయిట్ టె అంత వెళ్తే పాప ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫైవ్
హమ్
అలా ఆ టైం అవుతుంది అవునండి
ఇగో
కాలేజ్ ఎల్లగల్గుతావ దీంట్లో ఇంకా
కాదండీ అప్పటి వరకు ఫుల్ ఆక్టివ్ గా ఉంటుందండి
ఆ ఫుల్ ఫుల్ హైపర్ ఆక్టివ్ అండి పాప యాక్టివ్ తట్టుకోలేకే ఫైవ్ ఇయర్స్ కి వేళ్ల బేబీని త్రీ అండ్ హాఫ్ ఇయర్ కే వదిలేసాం స్కూల్ కి
ఎక్కడ పడలేదు పిల్లలుందరు ఉంటారు ఆడుకుంటారు
ఆ అదైతే ఇబ్బంది ఉండదు కదా స్కూల్
ఇంట్లో అయినా అంతే అది
మ్మ్ ఇంట్లో బేబీ ఉ ఒకటే అందులో ఎవ్వరు లేరు తనకి
మ్మ్ మ్మ్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి కొంచెం మంచి
హ సిబ్లింగ్స్ అంతే కొంచెం ఇది అవుతది అలా సిబ్లింగ్స్ లేలెక్కేసేసరికి హ్యాపీ ఆయాక్టివ్ అందులో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటది అందువల్ల స్కూల్ కి
ఆ
ఉ
మా పిల్లలు కూడా అంతే అండి ఫుల్ హైపర్ యాక్టివ్ అవుదు
ఆహా అవున్లేండి బాబూ పేరు
బాబు పేరు ఎలా ఉన్నారు పాప అంతా బాగుందా
ఆ అందరు బాన్నారండి అ మీరు ఫెస్టివల్ కి ఎక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడ పోతారు
ఫస్ట్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాము తర్వాత కంప్లీట్ వాళ్ళ పండుగ కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ పోయొచ్చామండి మ్మ్
మ్మ్
ఇందులో కోడలు బాధ్యతలు అన్నీ నెరవేర్చి
అవునులెండి
మీరు కూడా సైలేనా
మేము ఉండేది అత్త వాళ్ళ ఇంట్లోనే కాబట్టి ఇంకా డైరెక్ట్ ఫెస్టివల్ అయిపోతేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి
కోడలిగా ము బాధ్యతని కంప్లీట్ చేసుకోవాలి కదా
అవువువు హౌస్ క్లీనింగ్ అంతా ఉందా
ఆ
ఇంకా చేయలేదండి హౌస్ క్లినిక్
మత్తా అత్తమ్మ చేస్తూ ఉంటుంది
అ
న తర్వాత ఉండే పనులు చేసుకోవాలి అంతే
అంతేలేండి షాపింగ్ సికా కాలేద ను
ఇంకా లేదండి
హ
మీరు అమ్మ నాన్నకు అఐవై కిలు బట్టలు తీసుకుంటారా మీరే
అవునండి ఏమి
సిస్టర్స్ ఉన్నారా
చోటే ఉందండి మీకు సిస్టర్ బస్
స ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఉన్న
అవునా ఏం చదువుతున్నారు
ఎడ్యకేషన్ వచ్చేసి నా తమ్ముడు వచ్చసి నైన్త్ క్లాస్ చదువు తున్నాడు
అవునులేండి
చదువు కంప్లీట్ అయిపోయి ఇంట్లోనే ఉంటుంది ఉమ్
ఒకవేళ జాబ్స్ అట్లా ట్రై చేయలేదండి చెల్లి
ఎవరండి నేనా లేదండి లేదండి టెన్త్సి ఉంటాయి హమ్
ఓపెన్ కట్టి చేయాల్సింది
టెన్త్ కంప్లీట్ అయిపోయింది ఏమో ఆ పాపకి ఇంట్రెస్ట్ లేదు
ఉ
అవు మీ సిస్టర్ ఎడ్యుకేషన్ అయిపోయిందా
మా సిస్టర్ ఎడ్యుకేషన్ అయిపోయి హైదరాబాద్ లో జాబ్ చేస్తా ఉంది
అ
ఇంకేం టండి సార్
హలో